హలో హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్సుంది అండి
ఎలా ఉన్నారు
ఆ మంచి హా అంతా ఫైన్ అండి మీరు ఎలాగున్నారు
ఉమ్ చాలా బాగున్నామండి ఏం చేస్తున్నారు
అ జస్ట్ ఇప్పుడే మేము ఎన్ సి సి క్యాండిడేట్ గా అంటే మా సీనియర్ వాళ్ళ తరుపున ఖాళీ లెన్సిసి క్యాండేట్ గా ఉన్నాము
అవునా
ఆ జస్ట్ గ్రౌండ్ ఫినిష్ చేసుకొని రూమ్ కెళ్ళిపోయాం అదే మేబి ఇంటికెళ్
అవునా అంటే మీరు ఎన్ సి అంటే ఇంట్రెస్ట్ ఆ అండి మీకు ఎన్ సి సీ అంటే
ఆ చిన్నప్పు చిన్నప్పుడి నుంచి ఎన్ సి సి అంటే ఆ యూనిఫామ్ ఫ్యాషన్
అవునా అంటే కొంతమంది ఎన్సిసి అంటే కొంచెం ఏమంటారు యూనిఫామ్ కోసమే తీసుకున్నామంటారు కొంతమంది పోలీస్ కావడానికి తీసుకున్నాం అంటారు అలా అంటారు కదా మీరు దేనికోసం తీసుకున్నారు అంటే ప్యాషన్ అనే కాకుండా
డిస్ డిసిప్లిన్ ఎన్సిసి అంటే మస్ట్ డిసిప్లిన్ ఫస్ట్
ఆ అవునండి నేను కూడా విన్నాను మా ఫ్రెండ్ కూడా జాయిన్ అయింది ఆ అమ్మాయి తను కూడా చెప్పు ది ఎన్సిసి గురించి కానీ నాకు మరి అంత తెలీయదండి మీకు తెలుసా
ఆ తెలుసండి ఎన్సిసి అంటే ఫస్ట్ అందరికి అంటే మాకు గుర్తుకొచ్చేదంటే డిసిప్లిన్ ఫస్ట్ తర్వాత రెస్పెక్ట్ ఇంకా అది ఎన్సిసి మా పరంగా అయితే నాకు ఒక అది ఫ్యాషన్ ఆ డ్రెస్ వేసుకోవడం కాని ఇంకా దానికి ఇచ్చే రెస్పెక్ట్ వేరుంట తది అలాగుంటదండి మీకు ఏం చెప్పారు మీ మీ ఫ్రెండ్ వారు ఏం చెప్పారు
తను చెప్పింది ఎన్సిసి అంటే మీరు చెప్పినట్టుగానే ఫస్ట్ డిసిప్లిన్ ఉంటుంది తర్వాత టైమ్ మెయింటెనెన్స్ తెలుసుకుంటారంట అండి ఫస్ట్ ఏదైనా టైం కి చేరు చేయాలి అంటారంట అండి
ఆ డిసిప్లిన్ అంటేనే ఫస్ట్ టైం కదండి
అవునండి అది కూడా నిజమే
ఫోర్ వే గ్రౌండ్ ఉంటది తర్వాత సీనియర్ వాళ్ళు మాకి బాగా ట్రైనింగ్ ఇవ్వడం గాని డిసిప్లిన్ గురించి చెప్పడం మాకి బయట నుంచి సార్ వాళ్ళు వస్తారు
అవునా అంటే టీచ్ చేస్తారా అంటే మీకు బయట నుంచి ప్రైవేటా
ఇక్కడ మా కాలేజ్ తరఫున జాయిన్ అయ్యాము సార్ సార్ వాళ్ళు అంటే కాలేజ్ తరపున బయట నుంచి సార్ వాళ్ళు వచ్చేసి క్లాసెస్ చెప్తారు
అవునా
ఆ మీ ఫ్రెండ్ ఇప్పుడు ఏ స్టేజిలో అంటే ఐ మీన్ బి సర్టిఫికెట్ ఆర్ సి సర్టిఫికేట్
బీ చెస్తాండండి తను మొన్ననే ఎగ్జామ్ కంప్లీట్ చేసుకునింది ఏంటివో చదువుకుంటారండి ఆ ఎగ్జామ్ ఏదో డ్రిల్ అంటారు డ్రిల్ అంటే ఏంటండి
డ్రిల్ అంటే మాములుగా ఆ గ్రౌండ్ సంబంధించింది దాంట్లో ఆ డ్రిల్ కి సంబంధించి ఇంకా ఎగ్జామ్ కి సంబంధించింది ఆఫ్ ఆఫ్ మార్క్స్ అన్నిట్ల ఉంటాయి
అవునా దానికి కూడా మార్క్స్ ఉంటాయా
ఆ మార్క్స్ ఉంటాయి దా అది బి సర్టిఫికేట్ కి ఒక వ్యాల్యూ ఉంటది. స్ ఫస్ట్ ఏ సర్టిఫికేట్ ఒక వ్యాల్యూ ఉంటది బి సర్టిఫికేట్ కి ఒక వాల్యూ ఉంటది సి సర్టిఫికెట్ కి ఒక వ్యాల్యూ ఉంటది రేపు పొద్దున ఏదన్నా గవర్నమెంట్ సంబంధించి కానీ ఏదైనా జాబ్స్ పోవాలనుకుంటే ఇదే ఆ యూనిఫామ్ సంబంధించిన కానీ ఐ మీన్ సెంట్రల్ గవర్నమెంట్ గానీ ఇంకా ఏదైనా ఇట్లా ఈ పరంగా జాబ్లకి పోవాలనుకుంటే టెన్ పర్సెంట్ ఏమో మార్క్స్ యాడ్ చేస్తార్ అది సి సర్టిఫికేట్ మస్ట్ ఉండాలా
ఉమ్
సి సర్టిఫికెట్ కచ్చితంగా ఉంటే టెన్ పర్సెంట్ ఇది అంటే మార్క్స్ కలుపుతారు రేప్ కొద్ది ఈజీవు అవుతాది టెన్ పర్సెంట్ అంటే చా మేల్గాద బెటరెగా
అవునండి నిజమే కానీ మాకు అలా లేదండి మాకి తెలీదు మా ఫ్రెండ్ జాయిన్ అయింది తన లక్కీ కదా మీరు చెప్తుంటే నాక్ ఇప్పుడు అనిపిస్తుంది. నేను కూడా జాయిన్ అయింటే బాగుండు అని స్పెషల్ ఉంటుందా? ఏమన్నా ఉంటాయా?
ఆ ఎంజాయ్ పరంగా లేదంటే వే అమ్
ఎలా అయినా అండి మీరు మీక్ తెలుస్
క్యాంప్స్ క్యాంప్స్ ఉంటాయి మధ్య మధ్యలో ఫస్ట్ ఎన్. సి. సి ఆ క్యాంప్స్ ఉంట్ టాయ్ మామూలుగా రీసెంట్ గా మేము నరేంద్ర మోడీ సార్ ను కలవడానికి ఎల్లింటిమీ
అవున సార్ అవునండి
ఆ పర్లే అండి బ ఆ ఫీల్ వేరు ఉంటది మంచిగ ఉంటది ఇంకా దగ్గర నేను హండ్రెడ్ మీటర్స్ దగ్గర నుంచి చూసా నరేంద్ర మోడీ సార్ ని
అవునా అంటే ఎలా అండి మీరు ఎన్సిలో జాయిన్ అయి అలా వెళ్లొచ్చా చూడ్డానికి
ఆ అట్లుండదు పైన్ నుంచి మాకు రీసెంట్ గా మా ఏరియాలో ఒకటి క్యాంప్ అయిపోయింది. ది
అవునా
ఉమ్ దాంట్లో ఆ మెరిట్ తీసారు అంటే ఆ ఎవరు బాగా ఇదిగా ఉన్నారు మంచి ఇది చూసి ఇద్దరు ముగ్గురు సెలెక్ట్ చేశారు ఆ ఇద్దరు ముగ్గురులో నేనొకొరిని
ఉమ్
ఆ మా సార్ వాళ్ళు అన్ అంటే మా జిల్లా తరుపునా అదే డిస్టిక్ తరుపునా ఆ ఇద్దరిని ముగ్గురిని అట్లా ఛాన్స్ ఉంటది. ఆ మా కాలేజ్ తరపు నుంచి మేమి ఇద్దరం సెలెక్ట్ అయింటి ఆ ఇద్ ఇద్దర్లో నేను ఒకని ఉమ్ వెళ్ళింటిమి బాగుందండి ఫీల్ అంటే ఆ ఢిల్లీకి వెళ్లడం కానీ ఇటు నుంచి ట్రావెల్ చేయడం ఎన్. సి. సి మస్ట్ ఉండాలండి డిసిప్లేన్ పరంగా అయితే ఖచ్చితంగా ఉండాలి అది
మీరు క్యాంప్స్ కూడా అంటె క్యాంప్స్ అంటే అక్కడ ఢిల్లీ సైడ్ ఒకటేనా అండి ఇంకా వేరే ఎక్కడికైనా వేరే పిల్చ్ కప్పుకొని వెళ్తారా ఏమైనా ట్రీక్కింగ్ అంతా ఉంటాయ అండి
ట్రెక్కింగ్ అనేది అద్ ఇది ఉంటది కానీ ఇప్పుడు ఇగ ఇప్పుడు వరకె చేయల లేదు మేము బిస మాది రీసెంట్ గా బిస కటెక్ కంప్లీట్ అయింది
ఓ
ఆ బి సర్టిఫికేట్ క సంబంధించి నేను ఎగ్జామ్ కంప్లీట్ అయ్యింది మా ఎల్లె సం అద్ వరకు ఎళ్ళాము ఇం ఏమన్న సీనియర్ వాళ్ళు ఏమని చెప్తే ఈనా ఉండొచ్చు మేబి ఉండొచ్చు. అలా ఉందండి వెళ్తాం ఇంకా అది టైం ఉందిగా ఇంకా సి సర్టిఫికెట్ ఎగ్జామ్ బి సర్టిఫికెట్ బి అనేది ఎగ్జామ్ ఓకే అండి ఈజీగానే ఉంటది ఈజీగా అని కాదు గానీ కొద్దిగా పర్లే బాగుంటది కానీ సీ సర్టిఫికెట్గా అలా కాదండి కొద్దిగా ఎక్కువ కష్టపడాలని మా సీనియర్ వాళ్ చెప్పినారు నోట్స్ అవన్నీ అప్పుడే ప్రిపేర్ చేసుకుంటాన్నామ్ దగ్గర దగ్గర మాక్సిమం కంప్లీట్
అ
ఉమ్మ్ చదవాలండి బాగా అది కూడా ఉండాలండి ఎన్. సి. సి అంటే ఏవో చిన్న ఫ్యాషన్ నా ఫ్యాషన్ నే మంచిగా ఇష్టం మా యూనిఫామ్ కానీ ఆ డ్రెస్సింగ్ స్టైలు
అంటే మీరు ఎన్. సి. సి లో ఏమంటరు మీకి హిందీ లాంగ్వేజ్ వచ్చిండలా అంటే కంపల్సరీ మీకీ
కంపల్సరీ అంటే ఇప్పుడు మేము అక్కడ ఎళ్ళామ్ ఢిల్లీకి ఎళ్ళాము నరేంద్ర మోడీ సార్ ని కలవడానికి ఖచ్చితంగా ఉండాలి కదండి లాంగ్వేజ్ అయితే
ఓ కరెక్టేనండి అవును
ఆ తెలుగు అయితే ఉండదు. ఉండదంటే రేరు, చిక్కదు ఫస్ట్ తెలుగు అనేది. ఏవైనా. టూ లాంగ్వేజెస్ ఉండాలి. ఇంగ్లీష్ ఆర్ హిందీ లేదా తెలుగు తో పాటు ఇంకా ఉండాలి, ఇంగ్లీష్ గానీ, హిందీ అనేసి.
ఒకే అండి అదే తెలీదు కదా. ఆ మీరు ఏమన్నా రీసెంట్ గా ఈ క్యాంప్ కాకుండా, ఇంకేమైనా చేసారా.
రీసెంట్ గా క్యాంప్ అంటే, మా ఏరియాలో ఎళ్ళామండి. మామూలుగా వేరే స్కూల్, కాలేజెస్ గానీ, స్కూల్స్ గానీ లెవెన్ డేస్ ఏమో ఉండే క్యాంప్ అది. అందులోనే మెరిట్ తీసి, నన్నే ఇట్లా సార్ని కలవడాన్ని అంటే, ఆ హండ్రెడ్ మీటర్ దగ్గరలో చూడ్డానికి అవకాశం ఓచ్చింది, దానివల్లే.
ఉహుమ్.
ఉమ్ క్యాంప్స్ పడతంటాయి, పోతంటము. ఇంకా ఏదైనా, ఎక్కడైనా మా ఏరియాలో కొం కొంతమంది అంటే, ఆ పోలీస్ వాళ్ళు ఇక్కడ హెల్ప్ ఏమన్నా కావాలంటే గిన, ఖచ్చితంగా తీసుకుంటారు. ఎప్పుడైనా రీసెంట్ గా, మ ఐపీఎల్ కాదు, ఏదో మ్యాచ్ అయిపోయింది. అప్పుడు కూడా వెళ్ళింటిమీ, సార్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి.
ఓ.
ఆ ఎక్కడైనా డిస్టబింగ్గా ఉంటే,
ఎన్ సీ సీ క్యాన్డెట్స్ అంటే, ఏమంటారు ఉమ్. డిసిప్లిన్ ఉంటారు. ఓకే అంటే ఇప్పుడు, ఏదో అడగాలానుకున్నామండి. ఎన్ సీ సీ అంటే మీకు ఏమన్నా పనిష్మెంట్స్ సీనియర్ సైడ్ నుంచి, ఏమన్నా ర్యాగింగ్స్ అలా ఉంటాయా అండి దీంట్లో.
టైమింగ్స్ మెయింటైన్ చేయాలండి ఖచ్చితంగా. మాకి బాయ్స్ కదా. అండి.
పనిష్మెంట్స్ ఇస్తారా.
ఆ పనిష్మెంట్ ఇస్తారు. అయి పనిష్మెంట్ లేకాకుంటే ఇంకా, ఏ చూసుకుందాం లే, ఏం కాదులే అన్నట్టు, అక్కువ ధీమాతో ఉంటార్ కదండి.
అ అవునండి, అది కూడా నిజమే.
ఆ పనిష్మెంట్స్ మాకి, మస్ట్ అన్ సేవింగ్ అసలు, షేవింగ్ ఉండాల . అది హెయిర్ స్టైల్ హాక్, ఎన్ సీ సీ సంబంధించి మెయింటైన్ జేయాలా.
ఉహు అలా లేకపోతే, అంటే మీకి డిసిప్లిన్ లేదని అంటారా అండి .
డిసిప్లైన్ అని కాదు, మా సీనియర్ వాళ్ళు తోమేస్తారు, ఈడ్చి కొడతారు.
ఓ ఓకే. ఆ మీకి, మీకి హెడ్ ఎవరండి.
మాకీ హెడ్ అంటే, సార్ బాబు సార్ అని మా కాలేజీ తరుపునండ్ దే.
ఓ అవునా.
ఆ.
మీ సార్ వాళ్ళు కూడా క్యాంప్స్ కి వస్తారా మీతో పాటు, మీరు ఒకటే వెళ్తారా.
క్యాంప్స్ కి ఓస్తారు, కానీ ఇప్పుడు ఇంత ముందు ఢిల్లీకి ఎళ్ళినప్పుడయితే సార్ రాలేదు. సార్ సంబంధించి, అక్కడ వేరే వాళ్ళు ఉంటే,
సార్ చూసుకున్నాడు. మామూలుగా ఇంతకు ముందు లేవెన్ క్యాంపు అన్నప్పుడు, ఇదే మాయి సరౌండింగ్స్ కి వచ్చిండే, వచ్చి డై చూస్తాడు, వెళ్తాడు మరి. రీసెంట్గా బీ సర్టిఫికెట్ ఆ
ఇప్ మీరు ఇప్పుడు ఎగ్జామ్ కి అలా ప్రిపేర్ అయితున్నారు. ఎగ్జామ్ ఎలాంటి టైప్ లో పెడతారండి. అంటే ఇలా ఉంటది ఎగ్జామ్?
జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి కొన్ని మార్క్స్ కి ఉంటుంది. ఇంకా ఆ దీన్నేమంటారు. స్టడీస్ పరంగా ఉంటది, కానీ అంత ఉండదు. జనరల్ నాలెడ్జ్ గా పరంగా ఎక్కువ ఉంటది
ఆర్మీ వింగ్ అంటారు నవీ వింగ్ అ అంటారు ఎయిర్వింగ్ అంటారు ఇవి ఏమన్నా ఐడియా ఉంద అండి మీకు
ఆ బి సర్టిఫికెట్ లో అయిపోయిందండి అది ఇంకా సి కి సంబంధించింది అ అవేమో తెలియదు ఇంకా చెప్తున్నారు సార్ వాళ్ళు
పీకి వేరే ఉంటది సిలబస్ మనకి
ఆ సీకి సీకి వేరే బికి సి కి డిఫరెంట్ ఉంటది కానీ సి ఎక్కువ కష్టపడాలి కొద్దిగా అది ఎందుకంటే అది కదా సీ సర్టిఫికెట్ మైన్ రే పొద్దున అది జాబ్ కువెళ్ళినప్పుడు టెన్ పర్సెంట్ కలపాల అంటే బి సర్టిఫికేట్ తక్కువ కానీ సి సర్టిఫికేట్ ఖచ్చితంగా అడుగుతారు
అవునా అదే అట్లా అయితే ఎన్సిసి మాత్రం ఈసారి మా తమ్ముడు జాయిన్ అయి తాడు నేను మా తమ్ముడికి కంపల్సరీ దాన్ని ప్రిపేర్ చేస్తాను ఎంసిసీ తీసుకోవాలా నువ్వు కంపల్సరీ సరే అని చెప్తానండి ఎందుకంటే మీరు చెప్తున్నారు కదా సిఈ ఉంటే ఒక అడిషనల్ మార్క్స్ కూడా యాడ్ అయితాయి ఓ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అని చెప్తున్నారు కదా ఈసారి తప్పకుండా ట్రై చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్
ఆ ఓకే అండి
సరే అండి ఉంటా థాంక్స్ యూ
ఆ ఓకే సేమ్ టు యూ
అ
ఆ